హలో ఏమమ్మా ఆ బాగున్న నువ్వు బాగున్నావా
బాగున్నాను నేను బాగున్నా ఏం మమ్మ మర్చిపోయినావా
మర్చిపోలేదమ్మా మీరే నన్ను మర్చిపోయినారు మీరు రూమ్ లో పంచాయతీలు అవన్నీ తలకై నొప్పి పంచాయతీ మీ రూమ్ లో వాళ్ళన్ను హర్ట్ చేసినారు ఇందాక
ఏం చేసినారు
నేను వచ్చి రాకుండా నే నేను గట్టిగా మాట్లాడిన అన్నారు
అయి యా మళ్ల్ళా హర్ట్ అయ్ పోయినవ
అందుకే హట్ అయినా వాళ్ళు ఇప్పుడు ఇల్లు ఎప్పుడు కట్టిస్తారో ఏమో మరి
ఏడ్సనవా
అవును
బొంగ బొంగమత్ భేట్నావా దొంగముత్ భేట్నావా
బొంగమూతి దొంగమూతి రెండు పెట్టి నా
ఒక సారి ఫోటో తీసి పెట్టు చూద్దాం.
అట్లాంటివి పెట్టకూడదు.
ఈ రోజు అయితే మా టీమ్ లో అది పాట ఉంది జూడు జంబ లక జారి మీ కయా నేరపిచ్చినారు చూడు తమిలమ్మాయికి పాడుతంది ఎ మేక్తెల్సా ఆ అంటే తమిళ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీకు తెలుగు సాంగ్స్ వచ్చా నాకొచ్చు నేను పాడి జూపిస్తా జూడు అని చెప్పి ఆపాప పాడుతుంది
వావ్ అవును మీరు రెఫర్ చెయ్యొచ్చు కదా ఒక అబ్బాయిని రెఫర్ చేసరా
ఆ చేస్తాం
ఫ్ర ఫ్రెషరు
ఆ ఫ్రెషర్కే చేస్తాము చేస్తాము రమ్మను ఎప్పుడో డీటెయిల్స్ పెట్టమను
ఆల్రెడీ మా దాంట్లో ఫ్రెషర్ గా ట్రైనింగ్ తీసుకున్నాడు
ఉమ్
కాకపోతే ఒకమ్మ ఒక అమ్మాయి వెద తిక్క పని చేసి వా ఆ అబ్బాయి మీము చెప్పేసింది
ఏమని చెప్పింది
ఏమని చెప్పలా ఆ అమ్మాయికల్లా చూసినాడంట తప్పంట
కండ్లు ఎందుకంటే ఇచ్చేండేది చూసెకె
ఆపం వా ఆ అబ్బాయి ఆ పిల్ల పెద్ద బకపీచ్ ఆ పిల్లని నేనెందుకు చూసినాను అని అన్నాడు
ఆ
అందరికి ప్రతి ఒక్కరికి ఆ అబ్బాయి దాంట్లో వచ్చిన ఫ్రెషర్స్ అందరికి జాబ్ ఇ నార ఆ అబ్బాయిని ఒక్కన్నే పాపం మొన్న నైట్ పంపించేసినారు
ఉమ్ మా దాంట్లోకి రమ్మను మా దాంట్లో మస్తు జరుగుతున్నాయి హయిరింగ్
ప్పిన మా వాళ్ళు వేరే దాంట్లో ఉన్నారు రెఫర్ చేయమని చెప్తా లే అన్నా
ఉమ్ దానికి అది క్వాలిఫికేషన్ ఏంది వాడు ఎప్ ఏది చదివినాడు
ఏదో ఉండాలి
ఆ అది పెట్టమను డీటెయిల్స్ మేము రెఫర్ చేస్తాం
అది నే అంటే ఆ అబ్బాయి నంబర్ నా దగ్గర వే ర అమ్మాయి దగ్గర నుంచి ఆ అమ్మాయి చెప్తా ఆ అబ్బాయి దగ్గర కనుక్కొని పెడుతది మన మనకి
ఉం ఏమి రోజు ఒక పొద్దా శనివారం కదా
అది మామూలే కదా అది ఫిక్స్
ఉమ్ ఆహా ఆఫ్టర్నూన్ వరకు ఉంటావా
వరకు మండే అయితే ఆఫటర్నూన్ వరకు
ఆహా ఎంజాయ్
అయినా ఈరోజులేనో డౌటే
ఉమ్ మా పీజీలు కూడా పెట్లా
మా పీజీలో కూడి పెట్టిన ఫస్ నీకు పురుగులు కూడా వస్తంది నాకు సద్దిపోయిన కోర చ్చింది సచ్చి పెన కూ
ఈ రోజు మాకు కూడా చచ్చిపోయింది కూర
ఆ చచ్చిపోయిన కూర వచ్చిందని మా ఇంట్లో వాళ్ళు ఓ అని తిటి తిట్టి పెట్టినారు
ఉమ్ మనమే రూమ్ తీసుకొని చేసుకునేది బెస్ట్ ఏమో ఇండక్షన్ స్టవ్ తీసుకొని
మేము ఆల్రెడీ మీకు అందరికి అదే చెప్తే మీరే నా మాటిన్లే పీజీలో ఏదో పెద్ద వంట చేసి పెట్టేస్తారు
ఏళ్పదం ఏళ్పదం ఎప్పుడో చెప్పండి ఏళ్పదం ఈ ఏడా రూముల్లో కూడా మాకు రిల్లలు ఎక్కువేలే తుము ఉంటది కాదు మా పీజీలో మనుషుల కంటే దుమ్మే ఎక్కువ ఉంటది
అది మామూలే ఒకవేళ మా వాళ్ళు వచ్చినారంటే అంటే వాళ్ళు ఉన్నారనుకో వాళ్ళే చేసి పెడతారు మనం చక్కగా పో తినేసి చక్కగా డ్యూటీ చేసుకురావడమే పీజీ మనం రూమ్ రెంట్ ఒకటి కట్టుకుంటే చాలు ఎట్లాయి తేచేస్తే కన
అయినా పీజీ రెంట్ ఎక్కువేమో నాకు తెలిసి మాదైతే
ఏమో రూమ్ షిఫ్ట్ అయితే చెప్తాం ఆ వాళ్ళకు కూడా నువ్వేం రెంట్ కట్టద్లే మాకు చేసి పెడ్టావుండు రెంట్ మేము కట్టుకొని మేము తెచ్చసమాన్ చెప్టా
హ్మ్ ఏం చేలే నిజంగానే మా ఫ్రెండ్స్ తీసుకున్నారు పద్దన్మిది వేళంటా అడ్వాన్స్ వచ్చి ఇరవై ఐదు ఇరవై యె అనుకు